హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు
బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి పైన బాగా కూర్చొని మూన్ ని చూస్తా ఉన్నాను బాగున్నాడు ఈరోజు చంద్రుడు
అవునా ఆ కాదండి
హ్మ్
క్చవల్ గా నేను ఒకటి అడుగుదామాను యాక్చువలీ నా ఫ్రెండ్ బర్త్డే ఉంది ఈ మంత్ సెవెంత్ నా ఆ ఏం గిఫ్ట్ ఇద్దాము అన్ని నాకు అది అర్ధం కావట్ లేదు ఆ యాక్చువలీ నేను ఒక రెండు గురించి ఆలోచించాను బాగుంటుందని మీరేమనా చెప్పగలరా ఆ బడ్డే ఉంది ఆ నేనై తే ఏమనుకుంటున్నానంటే ఆ వాచ్ చూసా ఆ పిల్లకి నచ్చిందనమాట యాక్చుల్ కొన్నా ఇంకా ఏం కొన్లే హలో విన్పిస్తుందా!
ఆ ఆ చెప్పండి చెప్పండి.
హ అది ఒకటి ఉంది అప్పుడు ఆ పిల్లకి చెప్ ప్పించి ఉంటే అవును బావుంది ఆ తీసుకోవాలి అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అను అని ఉండేను నా దగ్గర
ఏ
అండ్ ఇంకొకటి వస్తుంది కదా సిల్వర్ హలో
ఆ ఆ చెప్పండి వినిపిస్తుంది చెప్పండి.
మీరు రియాక్ట్ అవ్వకుంటే నాకు ఎలా అర్థం ఐతదండి హలో!
పిస్తుదండి చెప్తున్నా ఓకే ఓకే అంటున్నాను.
అవునా! అదే అండి ఆ ఇంకొకటి వోచ్చేసి సిల్వర్ రింగ్ ఒక ఆప్షన్ ఉంది సిల్వర్ రింగ్ కి గోల్డ్ కోటింగ్ వోస్తది కదా!
ఆ ఆ అండి
ఆ అది ఒకటి అన అనుకుంటున్నాను ఏ ఆ అదొకటి అనుకుంటున్నాను ఏది ఇస్తే బాగుంటదని మీ ఒపీనియన్
వాచో బెటర్ కదండి అంటే లైక్ చూసుకుడాకి అట్లా
అది గుడా బావుంటది బట్ రింగ్ గుడా హ రింగ్ అయినా కూడా సిల్వర్ది కదా ఎప్పుడైనా భర్తే ఉంటది. కదా అది కూడా బెటరే కదా అది ఒక ఒపీనియన్ అనిపిస్తుంది. నేనైతే కాస్ట్ అడగలేదు ఎంత పడుతది ఒకరి రింగ్ అనేసి నేనైతే అడగలేదు ఒకసారి షాప్ లో అడిగి ఎంత బడుతది అని జెప్పి దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలండి ఎందుకనంటే మన దగ్గర కూడా అంత పైసలు లేవు ఎందుకంటే లాస్ట్ ఇయర్ నా బర్డే కి ఆ పిల్ల వాళ్ళ మమ్మీ డ్రెస్ పంపించిందే ఊరి నుంచి
ఓకే ఉమ్మ్
కి అందుక్ లాస్ట్ టైమ్ బర్డే సెలబ్రేట్ చేసాం కానీ సెలబ్రేషన్ చేస్త ఆ ఒక్క ముమెంట్ గుర్తుకుంటే మళ్ళీ మర్చిపోతాం బట్ ఏదైనా ఒక వస్తువు ఐతే బెటర్ కదా గుర్తుంటది కదా అన్నట్టు నా ఫీలింగ్ అండి
ము లైక్ ఐతే వాచ్ ఇవ్వడం బెటర్
ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర ఆల్రెడీ ఒక వాచ్ ఉంది. ఆ పిల్ల ఎప్పుడు దాన్ని కట్టతది అన్మాట
ము
ఉ అందుకు అలా అనుకుంటున్నాను సో మీరు ఒకసారి నేను కాస్ట్ అడుగుతాను ఎంత పడుతది అని జెప్పేసి సిల్వర్ రింగ్ అది ఇది కాస్ట్ కంపేర్ చేసుకొని తీసుకోవడం బెటర్ కదా ఉరకనే ఎందుకంటే న దగ్ర ఇప్పుడు అంత బడ్జెట్ లేదు సో
ఇప్పుడు రేట్ ఉంది కదండి సిల్వర్ కూడా కాస్ట్
ఆ వాచ్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి. ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతది చూసాను నేను
ము తీసుకుని రండి పెడ కదా వాచ్ అంటే అమాయిలు వాచ్లు యూస్ చేస్తారు గదా అంటే ఆ అమ్మాయి ఏమన్నా జాబ్ జెస్తుందా! అండి
ఆ రీసెంట్గా తనకు వోచ్చిందండి జాబ్ బట్ ఇంగ జాబ్ లో అయితేం జాయిన్ అవ్వలేదు ట్రైనింగ్ నడుస్తుంది ప్రస్తుతం సంత అయితే
తే ఇవ్వండి బట్టర్ కదా
అది ఏమన్నా మరి కలర్ ఏమన్నా షేడ్ అయితే పాడయినట్ట అవుతది కదా అని అది ఒక ఫీలింగ్ అన్నమాట
అంటే దాంట్లో క్యాషియో లో సిల్వర్ గోల్డ్ వస్తందడి యాక్చువల్ గా అవి అయితే పోంది
యాక్చులీ హోల్సేల్ ప్రైజస్ అయితే వేరే అప్స్ లో అయితే చాలా రేటే ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఉంది బట్ ఇన్స్టాగ్రామ్ పస్లోను చూసినట్టయితే యాక్చువల్ రివ్యూస్ కూడా మంచిగాచ్చినాయి దానికి బాగున్నాయి చాలా బా వినాయి అన్నమా అట అదే ఎయిట్ హండ్రెడ్ ఎ ఉంది బట్ రివూస్ అయితే బానె ఉన్నాయి సు సో అందుకే నేను థింక్ చేస్తున్నా ఆలోచిస్తున్నా తీసుకుందాం అని చెప్పేసేసి సో వాచే బెటర్ అంటారా అండి
వాచె బెటర్ అంటే అమ్మాయి వెళ్తుంది కాబట్టి ఆఫీస్ కి రింగ్ అనేది అంత అంటే కనిపించదు వాచ్ అనేది అయితే బాగా ఎక్కువ అంటే సైజ్ పెద్ద ఉంటుంది కదా
ఓకే ఉం అవును అది కూడా నిజమేనండి
ఆ అంటే ప్రెజెన్స్ అనేది బాగుంటందిండి రింగ్ అయితే కనిపి చదుగాని
అవును మీరు చెప్పేది కూడ నిజమే
ఉం
ఇంకేంటండి
చెప్పాలండి
చెప్పాలండి ఇంకేమున్నాయి నార్మలేనండి లైఫ్ బోరింగ్ లైఫ్ స్ట్రెస్ పుల్ లైఫ్ ఏదో ఆఫీస్కి వెళ్ళా మా బాబోయ్ ఫుల్ అసలు చాలా స్ట్రెస్ ఐతుండండి యాక్చువలీ నేను కాలింగ్స్ ఉంటది కదా అలాంటి దాంట్లో వర్క్ చేస్త న్న మాట
ఆహా
కొంచెం ఎక్కువ కాలింగ్స్ వస్తు ఉంటాయి సో నాకు కాల్స్ మాట్లాడి మాట్లాడి ఫుల్ ఇంగా ఇయర్ పెయిన్ వస్తుందనమాట
ట్రై చేయండిండి అంటే మీరు ఏం చదివారండి మీరు
యాక్చువల్లీ నాకు కూడా బీటెక్ కె చేస్తున్నాను బట్ మనకి రావాలని అంటే కొ చ్చిన జాబ్స్ అంత ఈజీగా అయితలే వండి మధ్యన ఫుల్
లైక్ వేరే ప్రాసెస్ మ్ అట్లా ఏదైనా వేరే ట్రై చేయండి దాంట్లో ఇ ఇబ్బందిగా ఉంటే వేరేది ట్రై చే ఉంటే
యాక్చువల్లీ కంపెనీ అంతా బానే ఉంది బట్ అంత స్ట్రెస్ మ ఇస్తలేరు వాళ్ళ ఏమి బట్ కంఫర్ట్ ఉందండి ఇప్పుడు కొత్త కంపెనీకి వెళ్ళి వెళ్ళి సెక్ట్ అయ్యి టైం పడుతుంది ది బట్ ఈ కంపెనీ ఏంటంటే ఆలెడీ మనం సెట్ అయ్యాం కదా
మఉం మనము కంఫర్ట్ ఉన్న చోట ఉంటే ముందరికి పోలేముండి అద
కంఫర్ట్ అం ఇన్ ద సెన్స్ నేను ఇప్పుడు నేను ఏమంటున్నాంటే కంఫర్ట్ అంటే నేను నాకేదో పెద్ద సాలరీ ఇక్కడే వచ్చి లైఫ్ లాంగ్ ఇక్కడే ఉన్నాము అన్న కంఫర్ట్ కాదు నాకు ఇప్పుడు నేను చేేసిన జాబ్ కి వేరే ఎక్కడికి వెళ్ళిన కూడా అదే శాలరీనే వస్తది ఎక్కువ ఏం రాదు అదే పహస్క వెళ్ళినా కూడా అని వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ కూడా పెడతారు ఇట్లా చేయాలి అలా చేయాలని ఎక్కువ స్ట్రెస్ పెడతారు ఇదైతే అంత స్ట్రెస్ పెట్టరు కదా అని నా థింకింగ్ అనమాట
ఇప్పుడు మనం కంఫర్ట్ జోన్ కి అపాార్ట్ పన్నామంటే మరి అంటే రరేపు పొద్దున ఏ దానికన్నా వేరే జాబ్స్ కి షిఫ్ట్ అవ్వాలన్నా కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అంటే
మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది బట్ నేను ఏమంటున్నాను అంటే నాకు వీళ్ళని కన్నా వేరే వా ఏ కంపెనీ మ స సలారీ ఎక్కువ ఆఫర్ చేసినట్టే నేను వెళ్ళిపోతాను ను అలా ఏం ఇక్కడే ఉండాలి అ అన్న థాట్ ఏం లేదు నాకు బట్ థిస్ సా శాలరీ వైజ్ సేమ్ వచ్చి సేమ్ ఇదే ప్రాసెస్ ఉండి ఎక్కడకిె వెళ్ళినా ఇంత అన్నప్పుడు ఎందుకు వెళ్ళలేము ఎందుకని అంటే ఆల్రెడీ మనకి ఇడెట్ అయిి ఉన్నాము ఇంక కొంచెం ఎక్కువ రోజులుా ఆ మీరు చెప్పిన పాడు నాకు అర్థమైంది నీ కం అంటే మీ కం మీ కన్సర్న్ నాకు అర్థమైంది అనమాట షిఫ్ట్ అవుతా అంటే మీకు ఎక్స్పీరియన్స్ తో పాటు
న్యూ పర్సన్స్ ను కలిసొచ్చు అంటే ఒకటే ని డైలీ చూడ్డం వేరు కొత్త కొత్త పర్సన్స్ కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ ని నేర్చుకోవడం వేరండి
అది కూడా
మనకి వేరు ఇప్పుడు మనము ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఎక్కడైనా పడుకున్నా గాని ఇప్పుడు ఏదన్నా రొటీన్ అయిపోయిందంటే లైఫ్
ఆ
మనం దానికి అలవాటు పడుతాం దానికి అలవాటు పడుకోకుండా కొద్దిగా వేరే వేరే అంటే ట్రై చేస్తా ఉన్నాం
ఎమ్
ఆ ఇప్పుడు ఏదనా పడుకొని లేజీగా ఉన్నాం అనుకో అట్లానే నాకు జాబ్ లేదు నేను డైలీ పడుకుంటాను వన్ వీక్ టెన్ డేస్ అలానే పడుకుంటాారు ఏమైతుందంటే లేజీినెస్ పెరిగిపోతుంది మల కాపు కాకుండా అట్లా కాకోకుండా ఇప్పుడు ఒకటే కంపెనీకి వెళ్ళాముంటే ఓహో డైలీ రొటీన్ే కదా బస్ ఎక్కాలి కదా ఒప్పాలి కదా రావాలి కదా ఇదే రొటీన్ పోతుందా మనకి అక్కడ కంఫర్ట్ జోన్ ఆ కంఫర్ట్ జోన్ కాకుండా కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ ఉన్నా అ నేర్చుకుంటేారు
ఒక దగ్గర వెళ్ళినప్పుడు కాన్సిస్టెన్సీ మన సిక్స్ంత్స్ గా ఎలా ఉన్నా అంటే అట్లీస్ట్ ఎక్పీరియన్స్ అన్నా వస్తుంది కద ఈ ఎక్పీరియన్స్ వ దగ్గర పనికి వస్తు ఈ అమ్మ సిక్స్ మంత్స్ వర్క్ చేసింది అని ఎక్స్పీరియన్స్ కిందన్నా పనికి వస్తుంది వీ దగ్గర కొంచెం ఎక్కు మంది ఐ మీన్ దది మ్యాన్జ చేయచ్చు అనమాట సాలరీలు అది నా ఒపీనియన్ అన్నమాట
ప అన్న
అద ఎక్స్పీరియన్స్ ఉంటే మనం వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు మే కలర్ చేసాము మాకు ఇది ఆల్రెడీ స్కిల్ ఉంది సో కాబట్టి మనం ఎక్కువ నెగోషయేట్ చేయచ్చునమాట బేల్ ఆడవచ్చు అనట నాను శాలరీలో అలా అని చెప్తున్నాను అనమాట నేను
టె ఇప్పుడు శాలరీ వైజ్ ఇప్పుడు తక్కువ అంటే ఏదను మంచి కంపెనీ వచ్చిందంటే వెళ్ళిపోవచ్చు ఇంక
షోర్ గా వెళ్లిపోతానండి మనకి ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్ చెప్పిన దానికి ప్రకారం నాకున్న కమిట్స్మెంట్స్ కి మా ఫ్యామిలీని చూసుకోవాలి మా మమ్మీని మా డాడీని చూసు ట్కోవాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఇల్లు కట్టించుకోవాలండి డ్రీమ్ నాకు అది సో నా డ్రీమ్ అలా అండి అమ్మా నాన్నని మంచి నేను కట్టించిన ఇంట్లో వాళ్ళు ఉండాలి మా బ్రదరు అండ్ అట్లా అలా అనమాట
చిన్నామే
ఫస్ట్ ఇల్లు కట్టించుకోవాలి ఇల్లు కట్టించుకుంటే అన్ని మంచిగా ఉంటాయని నా ఒపీనియన్ అనమాట ఎందుకంటే ఆడ పేరెంట్స్ మన కోసం చాలా చేస్తారు అట్లీస్ట్ మనం వాళ్ళ కోసం ఇవ ఇల్లు కూడా ఇవ్వకపోతే ఎలా అండి ఇంత కష్టపడిచదివి చర్మన చినప్పటి నుంచి వాళ్ళు మొ మొత్తం ఎఫర్ట్స్ అని మనకి వాళ్ళ ఇన్వెస్ట్ మొత్తం మన మీద పెట్టారు
అవునండి
కాబట్టి ఏదో ఒకటి చేయాలండి వాళ్ళ కోసం సో అందుకే అసలు ఉ
లైక్ ఏమన్నా అంటే ఇప్పుడు ఏ మన్న రూమ్స్ కానీ ఎట్లా తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా కొని కొద్దిగా ఒక ఈఎంఐ లాగా పే చేయండి
అదే అండి నాకు కొంచెం బెటర్గా ఏమైనా జాబ్
ఒకటే సరే బల్క్ లో అమౌంట్ పెట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది లోన్ తీసుకొని మీ శాలరీలో కట్ ఆఫ్ చేపిచ్చు
ఆ అదే అండి నేను నాకు మంచిగా అదే అదే మీరు చెప్పింది కరక్టే నాకు మంచిగా ఏమైన్నా హై పేయిన్ జాబ్ వచ్చిందనంటే అవన్నీ చెయొచ్చు నేను మనకు వచ్చే సాలరీలో ఇప్పుడు వచ్చే పది పదహైదు వేలు శాలరీలు వచ్చినాయిఅనంటే కష్టంగా ఉన్నట్టు
మంచి జాబ్ ఉన్నప్పుడు మంచి జాబ్ వచ్చినప్పుడు అట్లా తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న బ్యాంక్స్ తీసుకొని అట్లా నై నైన్టీ పైసా అట్లా ఎయిటీ పైసా అట్లా ఉంటాయి కదా ఇప్పుడు బయిట్ వడ్డీకి తీసుకొని తీసుకోవాలంటే టూ రూపీస్ త్రీ రూపీస్ పడుతుంది దాంట్లో హాఫ్ ఆఫ్ డే అమౌంట్ కాబట్టి నైన్టీ పైస్ బ్యాంక్ లో మనకి మంచి సిబిల్స్ కోర్ ఉందంటే మంచి లోన్స్ వస్తయ్
ఆ అండి
హ
ఓకే అండి ఇంకేమైనా మాట్లాడాలా అండి
చెప్పాలండి మీరే
ఇంకేం లేదండి చాలా బాగా చెప్పారు చాలా బాగా ఎక్సప్లైన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు మీతో మాట్లాడటం బాగా అనిపించింది ఓకే అండి బాయ్ గుడ్ నైట్ హావింగ్ గ్రేట్ నైట్
థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్